ఏం చేస్తున్నారండి గుడ్ మార్నింగ్ అం ఏం జేస్తున్నారు
ఏముందన్న బయటయే అట్లా మా ఇంట్లో వచ్చినా బయటకి
ఊ
ఇంకా మీరు ఏం చేస్తారు ఎటుపోతారు ఏంటి
ఊమ్
ఎటు బోతారు ఏం చేస్తారు
ఏం ఉంది బ్రో మామూలుగా ఇంటి దగ్గరే ఉండటం చేయటం
ఊ
ఊ ఇవాళ చిన్న ప్రయాణం పెట్టుకున్నా
ఎక్కడికి పయాణం
ఉమ్
ఎక్కడికి ప్రయాణం
ఇయ్యాళ మా వోళ్ళది ఊ చిన్న పంచాయితీ ఒకటి ఉండే
క్కడ
ఇక్కడే స్థానికంగా పెద్ద మనుషులు ఒక పంచాయతీ పెట్టారు అది వచ్చే సి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
వామ్మో ఎట్ల పోతవ్ మరి ఏంది వాట్ ప్లానింగ్ ప్లానింగ్ ఎట్ల పోతారో ఏంది మరి ఐదు వందల కిలో మీటర్లంటే హెలికాప్టర్ల పోత వా ట్రైన్లా పోతావా కార్లా పోతావా ఎట్ల మరి
మ్ ఎట్లా అనేది ఆలోచిస్తున్నా ఏది నయ్యమంటారు?
మీకు అది అంటే రూట్ ఫెసిలిటీస్ సూసుకోవాలా అక్క
రూట్ ఫెసిలిటీస్ అంటే దానికి బస్ పరంగా ఓకే కార్ పరంగా ఓకే
ట్రైన్ టైం ట్రైన్ రూట్ ఉంటే అదే ఎళ్ళండి ప్రయాణం బాగుంటది కదా ట్రైన్ రూట్ అయితే బాగుంటుంది కదా లాంగ్ కాబట్టి మీరు కొంచం ఫుడ్ తీసుకొని మీరు క్యారీ చేసుకొని వచ్చిరు అనుకోండి నిదానంగా ఎళ్లొచ్చు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు
మ్మ్ హ్మ్ఁ ట్రైన్ కి ట్రైన్ కే వెళ్దాం అనుకుంటున్నా మ్మ్ఁ
టైన్ లో అయితే ఎలా ఉంటదంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటది. బెడ్స్ తీసుకున్న కానీ కొంచెం అన్ని ఫెసిలిటీస్ ఉంటయి, కొంచెం కష్టమైనా ఎ లైన ఎళ్ళొచ్చు ఇబ్బంది ఏం ఉండదు
హ్మ్
ఫుడ్డా అవసరమైనప్పుడు ఫుడ్ తీసుకోవచ్చు, ఫెసిలిటీస్ ఉంటయి, మధ్య మధ్యలో మ్ బ్రేక్స్ ఉంటయి కాబట్టి, స్టేషన్స్ లో అగుతా ఉంటయి కాబట్టి అంటే మనకే ఇబ్బంది లేకుండా నిదానంగా ఎళ్లొచ్చు కొంచెం ఎళ్ళొచ్చు సేఫ్టీ ఉంటది.
ఇంగ ఇంతకు ముందు కూడ మేము ఈ ఫీల్డ్ లో తిరిగే పని కదా! ఎక్కువగా అది తిరిగి తిరిగి కొంచెం బ్యాక్ పెయిన్ కూడ వస్తుంది అప్పుడు
అవునా అంటే మీరు బైక్ మీద ఎక్కువా తిరిగి ఉంటరు కదా ఇటు పయాణాలు బైక్ పయాణాలు బాగా చేసింటరు నాకు తెలిసి
మ్మ్ఁ
బైక్ మీద ఎళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్క రకమైన బైక్ ఒక్కొక్క రకంగా ఉంటది, కొన్ని సీట్స్ ఎలా ఉంటాయంటే లోపలికి ఉండడం వల్ల అవి బ్యాక్ పెయిన్ కీ కారణం అయితా ఉంటయి, కొన్ని సీట్స్ సో స్మూత్గా ఉంటయి. దాని వల్ల కొంచం బ్యాక్ పెయిన్ తక్కువ ఉంటది. దాన్ని బట్టి మీరు బైక్ కూడ మార్చుకోవాలి లేదా అంటే బైక్ సీటింగ్ అనేది స్మూత్ గా సాఫ్ట్ గా ఉండేది ఉంటయి అలాం టి లేపోతే స్కూటీ గేర్ల కంటే స్కూటీ మెయింటైన్ చేయడం బెటర్ పయానంగా
హ్మ్ఁ
అంటే ఇయన్నీ వచ్చినై గాని ఒకప్పుడు అసలు ఈ బ్యాక్ పెయిన్లు, నెక్ పెయిన్లు ఇయన్నీ ఎక్కడివి? ఎటన్నా పోవాలంటే కిలోమీటర్ కిలోమీటర్లు నడిసే పోయేది వెనకట ఎట్టుండేది
అవును
కాలంలో ఇప్పుడు మీ తాతయ్య వాళ్ళ టైం లో
హ్మ్ఁ
పోవలన్నా కొంచెం సది కట్టుకొని నెత్తిన పెట్టుకొని సంచలో పెట్టుకొని బయలుదేరితే పొద్దున్నన బయలుదేరితే మధ్యాహ్న వరకల్ల ఇగ అడిగి పోయేటోడు వంద కిలోమీటర్ల అయినా సరే అది నడిచిపోవుడే
అవి వెదరు బాగుంది అయలా అంతా మనుషుల్లో యాక్టివ్గా ఉన్నారు
ఆ వాళ్ళు స్కిల్ అంటే వాళ్ళ ఆ అంత నై ఉమ్మ్ ఆ సత్తువ ఉంది వాళ్లలో
అది ఆ ఫుడులో కూడా ఆయన ఏంటంటే ఆ ఫుడ్ కూడా క్వాలిటీ ఫుడ్ ఉంటాం వ ల్ల వాళ్ళు ఎంత ప్రయాణం చేసినా గానీ ఎంత జర్నీ చేసిన ఆ ఒక్కొక్కళ్ళు ఎన్ని ఊళ్ళు ఒక్కొక్కళ్ళు ఆరోజుల్లో డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఒక రోజులో నడిసోచ్చేవాళ్ళంట
ఒక వ్యక్తి చనిపోయిండు అంటే నలుగురు నాలుగు దిక్కులకు పోయి ఏ చెప్పడానికి వాడు ఇయల పోతే రేపు సాయంత్రం దాకా ఇక తిరుగుడే పని వాంది
అవును
ఆ అట్లా తిరిగి చెప్పి వచ్చినాంక అప్పుడు దహన సంస్కారాలు అవి జరిగేయి ఏదనా ఫంక్షన్ ఉన్నా గాని పొద్దున నలుగురు నాలుగు పదాలకు పోతే అట్లా తిరిగి అందరికి చెప్పుకుంటూ వచ్చేరు
ఉమ్మ్
ప్రయాణానికి నడిచే ఆ తర్వాత ఏమైంది చిన్నగా చిన్నగా సైకిల్ వచ్చినయ్
అవును
సైకిల్ కూడా పర్లేదు ఎటు పోయినా సైకిల్లమిదే పోయేది ఒకళ్ళ ఇద్దరు ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా పోయేది చిన్నప్పుడు సైకిల్ల మీద ప్రయాణాలు చేసిన గుర్తులు ఇప్పటికున్నాయి మన నా టైంలోనయితే సైకిల్లే ఇగ
అవును ఉమ్మ్
సైకిల్ ఏమన్నా ఉందంటే ఆ ఇంట్లో ఆడు గ్రేట్
ఆ నిజమే పోను పోను ఎట్లా దాన్ని అది ఎట్లా సంస్క కృతి డెవలప్ అయిందంటే ఇక బైకను చూసి కాస్త ఇకా ఇది సైకిల్‌ను చూసి బైక్ మొదలు పెట్టారు
అవును
బైక్ అయిపోయిన కాడినుంచి ఇగ కారుకు అలవాటు అయ్యారు
ఉమ్మ్
ప్రతి వన్ బై వన్ ఇక అట్లా డెవలప్డ్ అయితు వచ్చింది
ఉమ్మ్ అంతే గాని మరి అది ఇబ్బందికరంగా పరిస్థితులు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే దానికి తగ్గట్టు ఎక్స్పెండిచర్ అయితుంది ప్లస్ ఆరోగ్యం కూడా కొంత ఖరాబ్ అవుతుం శారీరక శ్రమ లేకపోవడం అనేది ఆరోగ్యం కరబ్ అయితుంది ప్రత్యేకంగా స ప్రయాణాలకు ప్రత్యేకంగా వాహనాలను వాడి కొంచంత ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని మళ్ళీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడం కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేయడానికి వ్యాయామశాలకు వెళ్తా డబ్బులు పెట్టి మరి డబ్బులు ఖర్చు చేసుకొని మరి కార్లో పోతారు మళ్ల్ళా కార్ల బోయినందు మొన్న జరిగిన నష్టాన్ని పూడ్చుకోడానికి శారీమ శ్రమక శారీరక శ్రమ లేకపోవడం వల్ల జరిగిన న నష్టాన్ని పూడ్చుకోడానికి
ఉమ్
వ్యాయామశాలకి వెళ్ళి మళ్ళా వ్యాయామం చేసి మళ్ల అక్కడ డబ్బులు బెడతారు రెండు చోట్ల మనడబ్బె పోతంది
నవును
అప్పట్లో ఈ ప్రయాణ సాధనాలు లేకపోవడం వల్ల అప్పట్లో జరిగిన లాభం ఏందంటే వాళ్ళు శారీరకంగా శ్రమ జరిగేది ప్లస్ ఇటు ప్రయాణ సాధనాలు లేకపోవడం వల్ల ఆ యొక్క ప్రయాణం కూడా సాఫీగా జరిగేది నడిచిపోవడం వల్ల అంటే ఒకే పని రెండు విధాల లాభాలున్నా
ఉమ్
కాకపోతే సమయం అనేది ఎక్కువ గడిచేదేమో కానీ మిగతా విధంగా లాబాలేఉండవ్
ఉమ్
ఇప్పుడేముంది ఇట్లా పోయి అట్లా వత్తాండు కిరాణా కొట్టు కాడికి పోయి రాపోర అన్నా బైక్ కావాలి వాడికి పక్కే పక్క బజర్ల కిరాణం కిరాణం కాడి పోయి రాల గేట్లా పోతరు ఏం చెత్తరు జెప్పు
ఎట్లాముంది ఇగ వాళ్ళు ఎట్లా నిర్ణయించుకుంటే అట్లా పోటమే
ఇంకా ఇయన్నీ జరిపోవని ఇప్పుడు కార్లు ఆ బస్సు అసలు బస్సులు అయితే ఇగ అసలు ఇంగ చెప్పలేం ఉండాలి
ఉమ్
పలు ఆటోలు కోకన్నలు
కోకోలాలుగున్నాయి ఇవాళ మేము అంత పెట్టుకుపోయ మేము అంత పెట్టుకుపోవాళ్ళం లే కానీ ప్రయాణం అయినా ఇవాళ మా వోడి మీద ఏంటంటే చిన్న అది పెద్దలు కూర్చుంటున్నారు భార్యాభర్తలు గోడవొచ్చి ఆ దాని ప్రకారం వాళ్ళు ఇగ ఇంతని అంత మందిర అన్ని పోయే వస్తున్నారు
నువ్ ఇంత మంది ఇ ఏం మాట్లాడుతారు మరి ఎలా పోతారు ఒకలా ఇద్దరా ఒక యాభై మంది ఉంటర
ఒక ఇరవై మందిరి
ఆ ఇరవై మంది అంటే కార్ కూడా జర్పోదు కార్లు మాట్లాడాలా ఎవ మీ ఇరవై మందికే యాభై వేలాయ్యేటట్టుంది గ పోను రాను
ఉమ్
ఆరు ఐదు కూరలు చార్జీలకే పోన్ రాను అని యాభై వేలేయ్యటట్టున్నాయి ఏడప్ప ఇగ తిండి గిండి ఇంకేమ లచ్చ రూపాయలయిపోతయి
ఉమ్
యాభై పంచలు తెరవుగాని మీరు ప ప్రయాణాకే పైసలు అయిపోయేటట్టుంది
ప్రయాణాలుగు మరి తప్పదు గ బ్రో ఇప్పుడు మనం ఏం జెద్దం
అదేలే ఇప్పుడు ఇంకో అయితే ట్రైన్ చూసుకోవడం బెటర్ ఇగ ట్రైన్ అయితే యాభై మంది ఒకటే స ఒకసారి బుక్ తీసుకుంటే హాయిగా ఒకటే బోగిలో వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా ఇగ వచ్చేటప్పుడు మళ్ళ ఏదన్న ట్రైను చూసుకొని దానికి బుక్ చేసుకున్నాకనే రావాలి ఇక మధ్యలో లోది పెట్టుకుంటే ఏమైదంటే ట్రైన్ ఏందంటే మనకి తక్కువ టైమ్ లో ఎక్కువగా దూరం వెళ్ళచ్చు ప్లస్ సఫీ షట్ ఉంటది మనకి ఆ అనుకూలంగా ఉంటది బస్ అయితే ఏంటంటే మనకి అనుకూలంగా ఉండదు అందులో టాయిలెట్స్ ఉండవు మధ్యలో ఆపడు కొంతమందికి పడుతది పడదు
మ్
అట్లా రకరకాల ఉంటది సీటింగ్ కూడా దొరకపోవచ్చు ఫిఫ్టీ మెంబర్స్ అంటే మీకే ఒక బస్ బడుతది
మ్
సిటింగ్ దోరకదు టైమ్ అవైలబుల్ ల్టీ ఉండదు ఇప్పుడు మహిళ ఏంది మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఎడికి పోయి గాని నువ్వు బస్సుల్నే ఎక్కే పరిస్థి
దాని వల్ల దాని వల్ల కూడా ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ కొంతమందిరికి ఆ బస్సుస్ అన్నిీ కూడా దాని వల్ల ఏమైతుందంటే జెంన్స్ కి చాలా ఇబ్బంది అయితుంది ర ప్రయాణం మీద
ఆ వాళ్ళకు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టడం వళ్ళ మహిళలకి జెంన్స్ కి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఉండదు ఇంకో విషయం ఏంటంటే పనులకి ఎక్కువ వెేళ్ళేది జెంట్సే లేడీస్ ఏంది ఇప్పుడు ప్రీ బస్ పెట్టేందుకైనా పోతాళ్ళు దాని వల్ల ఏందంటే మన మీదనే అ బడ్డన్ పడుతుంది చార్జెస్ మనమీద పడ్ తుంది మనకు సీటింగ్ అ ఉండదు
ఉండదు ఎక్కువసేపు నించోవల్సి వస్తుంది మనం ఆ జెంట్స్ వర్క్ కుకింగ్ ఏంటంటే ఇమీడియట్ గా ఉండాలి ప్రతిదీ ఆ మనం లేట్ అయినా కానీ మనల్ని ఉకోరు కాబట్టి
మ్ ఇంకోటి ఏందంటే ఇగ మనం చిన్న చితికా ఉన్నా మనమే సర్దుకు పోవాల్సి వస్తుంది వాళ్ళని ఏమన లేని పరిస్థితి మనం సర్దు కొని ఎక్కువసేపు మెంటి చేయలేవు
మ్
చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ ఫ్రీ బస్ట్ అనేది కొంచెం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వామ్మో మైంటైన్ చేయలేము
ఎం త్తం ఇగ ఎట్లా అంటే పరిస్థితులకు అనుకూలంగా మనం కూడా ఉండాల్సిందేగా
మీరు ఇగ లాంగేస్ట్ కోవాలంటే హైదరాబాద్ విమానం అయితే ఇంకా విమానాలు కూడా వచ్చినాయి
విమానాలు
ఆ ఇప్పుడు మీరు ఐదు వందల కిలోమీటర్లు అంటారు ఐదు వందల కిలోమీటర్లు పోవాలంటే ఇగ తొందరగా పోవాలంటే మంచిగా పోయి ఫ్లైట్ ట్టేక్కోచ్చు వియజవడ మీ దగ్గర్లో ఏది ఉంటది ఎర్పోర్ట్ ఆడ ఫ్లైట్ ఎక్తే ఇంకా తొందరగ ఎల్పోచ్చు
అంటే అమౌంట్ ఉండదుగా
అ ఎక్కువ బేరు చేయాల్స్ తది మ్ కని తక్కువ టైం అయితది అంటే మనకి ఎట్లా ఉంటే ఆ కర్సుకు వెనకడను అంటే మనకి అన్ని రకాల కల సాధనాలు ఉన్నాయి పోవడానికి లేదు ఖర్చు కవర్ చేయాలే టైం కలిసి రావాలంటే కుదరదు
కుదరుదు
నువ్వు ఉదాహరణకి డే టైమ్ నువు టూ అవర్స్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే టూ అవర్స్ అన పడతదా
మినిమమ్ అంటే ఆ ఫ్లైట్ ఫ్లైట్ అయితే నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోవచ్చు
నీకు మరి టైం కావాలి ఇప్పుడు అదే నువ్వు బస్సు ఎక్కితే నువ్వు ఎన్ని గంటలు పడుతాది అనుకుంటానవ్
మినిమం నా ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పైన పడుటుంది
సిక్స్ అవర్స్ బడుతయి ఫోర్ దాకే టైమ్ అయిపోతుంది నీకు
ఉ
అదే ట్రైన్ ఉన్నదనుకో ట్రైన్ ఉంటే ఒక మూడు గంటలు పట్ద్దాము మూడు ఎంది నాలుగు గంటలు పదే హైదరాబాద్న హైదరాబాద్కే రెండుూడుంటలు పడుందియి అప్పుడు రెండు వందల యాభై కిలోమీటర్లు
కానీ అక్కడ ఆల్టింగ్ ఉండకూడదుగ
అదే సాయంత్రం ఎక్కినవు అనుకో మళ్ల మొదట కే వతది
అవును
హు సూపర్ ఫాస్ట్కి ఎక్తే ఒక టూ త్రీ అవర్స్ పడుతాయి ఆ ఒక్కోసారి ఏనా పెట్టిరనుకో లాంగ్ కాదా ఎక్కడ నాల్ట్ అయినా ఆల్టింగ్ కాదులేగాని ఎక్కడ క్రాసింగ్ అ ఏదన్నా అయితే ఇక నీకు మళ్ళ లింకుడు టైం దొరకాలి లాంగ్ కాబట్టి
తవును
అంత లాంగ్ ట్రైన్ ఏది ఉందో అదే చూసుకోవాలి అది నీ టైమింగ్ లో కుదరాలి
హు
ఇదన్నీ ఎందుకు చికాకుకు డబ్బులు పోయినాయ లేదంటే కాకపోతే ఇరవై మందికి బదులు ఒక పది మందిని తక్కువ చేసుకొనైనా ఎక్కువ డబ్బులు పోయినాయ లేద సెట్ చేసుకుంటాం అంటే ఫ్లైట్ ఎక్కినానుకో హాయ్ గా దిగుతవ్ ఒక వన్ అవర్ దిగుతవ్ రాను ఒక వన్ అవర్ ప్రశాంతంగా మీరు టూ ఎయిట్ అవర్స్ అక్కడ మంచిగా స్పెండ్ చేసి పంచాయతీలో కూర్చొని రావచ్చు
లేకపోతే పఇబ్బంది ఇట్లా